హాయ్ అండి బాగున్నారా ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి పిల్లలకు వంట చేస్తున్నాను
అవునా ఏం వంట చేస్తున్నారండి
బెండకాయ చారు చేస్తున్నానండి
అవునా బాగా చేస్తారా అండి వంటలు
ఆ బాగానే చేస్తానండి
అవునా ఏ ఫుడ్ అంటే ఇష్టమండి మీకు
నాకా ఆలుగడ్డ ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టమండి అందులోకి బగారా రైస్
అవునా పిల్లలకి ఏది ఇష్టమండి
పిల్లలకు చికెన్ ఫ్రై అండ్ బగార రండి
ఆహా ఆహా బగా రా అయితే కంపల్సరా
ఆ కంపల్సరి బ గారా అయితే
ఉహుహు ఏం చేస్తుంటారండి రోజు జంతా
రోజంతా ఏం ఉన్నాని అఇంగా రీల్స్ చేస్తూ ఉంటాను. పనికి వెళ్తాను. అప్పుడు
అవునా ఎ ఎట్లా అనిపిస్తాంది. మంచిగనే అనిపిస్తదా
అవునండి అవునండి నలుగురు తోడి పోతే బాగుంటుంది. కదండి అందరం కలిసి అన్నాలు షేర్ చేసుకుంటాం. కర్రీస్ షేర్ చేసుకుంటాం. ముచ్చట్లు పెట్టుకుంటాం. బాగుంటదండి. ఎంత ఎండకు పనికి పోయినా ఎండ కొట్టినంతే అంత
ఆ మంచిగ ఫ్రెండ్స్ ఉన్నారా అండి ఎవరైనా
ఉ చాన మంది ఉన్నారండి ఇం సుట్టుపక్
అవునా ఎటైల్ నా వెళ్తారా అండి ఫ్రెంస్ తోని
ఆ వెళ్తామండి గుడి దగ్గరికి ఇట్లా పార్కు తో పార్క్ ఇట్లా వెళ్తాం అండి
ఆ ఇంకా మీకు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇష్టమా. లేకపోతే పార్కులకి వెళ్ళ వెళ్ళడం ఇష్టమా అండి.
అజన్న టెంపుల్లో అయిలోని కోరిళ్ళి ఏట్ గుల్లు రాలే బాగా తిరుగుతామండి.
ఆ ఇంకా ఏమేం పనులు చేసి సరే అండి ఇంట్లో ఈరోజు
ఈ రోజు పొద్దున్నే బట్టలు పిండేసినాం. పిల్లల స్నాక్స్ చేస్ నాంది పిల్లలు రావగానే వాళ్ళకి స్నానాలు పోసి బట్టల పిండి
ఊమ్మ్
ఇగ వాళ్లకు వంట చేస్తున్నా వంట చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళని పడుకోబెట్టాలండి.
ఇంగా స్కూల్ హాఫ్ డేస్ అన్ అంట కద అండి
అవునండి. మండే నుంచి సెవెన్కి వెళ్ళి టువల్వ్ థర్టీకి వస్తారంటా.
అవునా ఇంగా బాక్స్ పెట్ ట్టడం ఉండదు కావచ్చి ఏమన్నా
ఆ అవునండి రేపు పిండి పట్టించుకొచ్చి ఏమన్నా మడుగులున్నా ఏమన్నా చేద్దామనే అనుకుంటున్న పండగ కూడా దగ్గరలో ఉంది కదా
ఆ అవునండి మ్మ్ ఏమన్నా కొ ఆ షాపింగ్ అంటే బాబుకి కొత్త డ్రెస్ ఉందండి మొన్న తీసుకొచ్చాను ఎంటికలప్పుడు ఇంకోటివి రెండు తీసుకొచ్చాను అదొకటి ఉందండి కొత్తది
అవునా
నాకు కూడా ఒకటి ఉంది కొత్తది పాపకి కుట్టాలండి
అవునా కుడతారాన్ డి మీరు మిషన్ కుడతారా బ్లౌజ్ లు కూడా
లేదు లేదు అండి పా డ్రస్సులు కుడుతున్నా ఈ మధ్య మొన్నొకటి కుట్టినా ఆ ఇప్పుడు ఇంకోటి కుట్టాలండి కట్ చేసి ఇంకా రేపొక ఫంక్షన్ ఉంది అయిపోయాక నుండి కట్ చేసి కుడతా అండి ఉగా లోపు
ఊహూ బయట గిరాకి తీస్ కుంటరా అండి
లేదండి ఇంట్లోనే ఓన్లీ పాపయే కుడతాను కట్ చేస్కోని నేనే కుట్టుకుంటాను లేదండి టో కొంచెం చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు స్కూల్ కెళ్తే అప్పుడు ఇంకో కొంచెం మంచిగా నేర్చుకొని కుట్టుకోవాలండి ఇగ మనవి మనం కుట్టుకుంటే సేఫ్ కదా
అవునండి చాలా రే ట్లున్నాయి ఇప్పుడు ఏదిగమైన కష్టమే ఫ్రూట్స్ ఇట్లా తెస్తారా అండి పిల్లలకు
తమడి వాటర్ మిలన్ బనానా సపోటా మూడున్నాయండి ప్రస్తుతం
అవునా మీరు చాయ్ తాగుతారా పొద్దున పాలు మీకు ఎట్లా బయటనేనా
డి బర్లున్నాయి పాలు వస్తాయి కొన్ని వాడుకలు పోసం కొన్ని ఇంట్లో ఉంటాయి ఆ పొద్దున సాయంత్రం టీ తాగుతాం కొంచెం పెరుగు ఉంటది పిల్లలు వేసుకుంటూ మేము నాకు నచ్చదండి కొంచెం వేసుకున్నా
ఆ బయటికి అమ్ముతారా అండి పెరుగు ఇట్లా
మరి పాలు వేడి చేసి పెరుగు అమ్మడం అట్ ఏం లేదు, జస్ట్ పాలు కాగ్ పెట్టిన అంటే పచ్చి పాలు అమ్ముతాండి వాడుకలల్ల వస్తే ఆ ఇంకా మీరేం చేస్తుంటారండి ఏమన్నా వ్యవసాయం అట్లా ఇట్లా పనుల్లోకి వెళ్తారా
పొలం చేసాము దాని కలుపు తీస్తామండి కూలోళ్ళని పెట్టి
అవునా అండి ఇంకా అండి ఈ రోజు అయిపోతున్నాయండి కాల్స్
ఆ అయిపోతున్నాయండి సి సిక్స్టీన్ అయ్యాయి
సిక్స్టీన్ అయిపోయాయా అండి అప్పుడే
అవునండి
అం అంత ఫాస్ట్గా చేస్తున్నారాండి
మీకు పోయినాయి అండి
అవునా
హ్మ్ కొంచెం చేయదాక
ఊహూ ఒక ఒక ఆరు ఆరు పోయినాయా అండి
నీవన్నీ అయిపోయినై అంది
సెవెన్ ఎయిట్ పోయినయ్ సెవెన్ ఎయిట్ మాట్లాడిరు అయినా పర్లేదండి ఒక సెవెన్ ఎయిట్ ఒక థౌజండ్ వచ్చినా పర్లేదుగా అండి
అవునండి
సంతోషం మనకు చేసుకున్నాము అనేది ఒక సంతోషం ఇంకాండి ఏం చేస్తుంటారు మంచిగా పక్కింటి వాళ్ళతో వాళ్ళతో ఇళ్లతో కబుర్ ఇలు మంచి చల్లగాలి కూర్చుంటారా రోజంతా
కాగానే పని మధ్యాహ్నం వరకు కె అండి ఇ చిట్ అ వెళ్తున్నామ్ అండి కరుపనికి వెళ్తున్నాం ఆ వన్కి వస్తాం అడి అందరం మన కూర్చుంటాం చెట్టు కింద ఆయాప చెట్టు పెద్దది ఉన్నది ఇగ అందర మ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం ఫోర్ దాంకా
హ్మ్ ఇంగ ఇప్పుడైతే పిల్లలే వస్తారు ఇగ మీరు రాగానే పిల్లలు
ఆ అవునండి ఇప్పుడంటే ఇగ పిల్లలే వస్తారు ఇగ కుదరదండి పిల్లలు రాగానే వాళ్ళకు మంచిగా కాళ్లు చేతుల ముఖంగా కడిగి ఇంత అన్నం పెట్టి పండుకోబెట్టాలండి ఎండలు బాగుడుతున్నాయి కదండీ
అవునండి ఇంగా వెళ్ళారా అండి మరి కరువు పనికి
ఆ వెళ్తానండి వెళ్ళొస్తా వచ్చే లో పిల్లలు కూడా వస్తార్
హ్మ్ హు పండకి వెళ్తున్నారా
పండకి వెళ్ళట్లేమండి మా ఇంట్లో దేవు కె అది కొన్ని ఇట్ల పెట్టుకోవాలి కొబ్బరి కాయలు తలా అండి మై మొక్కులు ఉన్నాయి ఇంట్లోనే
హ్మ్ హు ఉగాది కొత్త సంవత్స
అవునండీ మల్లన్న దేవుడు ఉన్నాడు రాజన్న దేవుడు ఉన్నాడు వీళ్ళందరినీ కడుకొని పూజ్ జోలి చేసుకోవాల అండి పచ్చడి వేయాలి ఆ రోజు దేవుళ్ళ అందరికీ పచ్చడి పె తాల బచ్చాలు ఎయాలి
హ్మ్ హు మంచిగా హస్బెండ్ తో ఇంట్లోనే మంచిగా చేస్కు కోండి అక్కడికి వీరి తననే వదిలేష్ శివెల్లి అట్లా చేసే బదులు ఇట్లా మంచిగా చేస్
హ్మ్ ఆ రోజు గుడికి వెళ్దాం అన్ అనుకుంటున్నాం అండి ఒక ఐడియా అనుకుంటున్నాం కుదిరితే వెళ్తాం లేకపోతే లేదు ఇగ ఇక్కడ మాకు ఇక్కడ టెంపుల్ ఉందండి దగ్గర్లో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం భద్రకాళి టెంపుల్ అన్నా ఇక్కడ
అవునండి బ
ఇంకా మీరు ఏం చేస్తారండి మీరు ఇంటి దగ్గరే ఉంటారా
ఆ ఇంటి దగ్గరే ఉంటామండి ఏం చెయ్యము ఏముందండి ఇంట్లోనే పిల్లని చేసుకుంటూ ఉంటా ఏమన్నా చ్ న్న మన పనులు చిన్న చిన్న ఉంటాయి ఆ పా పె వెళ్తుదండి బాబు ఉంటాడు ఏమన్నా ఇట్లనే చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటాయ చేస్తా లేకపోతే ఏం లేకపోతే ఏదో ఒకటి కుట్టాడం ఆ లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు మాకు కూడా కొంచెం కొన్ని ముచ్చట్లు కబుర్లు అట్లా రోజులు గడిచిపోతూనే ఉన్నాయండి
ఎంత తొందరలోగా గడిచిపోతున్నాయో అసలు అసలు ఈ ఇయర్ ఇంత తొందరలే అయిపోతుందిని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏదో సాధించాలని తప్ప ప పన పడ్డాం కానీ ఇయరే అయిపోయింది ఇక అ చెయ్యరైనా ఏదన్నా ఒకటి సాధించాలన్నలా
ఏం సాధిస్తారాండి
ఇదన్న అయిపో ఇప్పుడు రీల్స్ చేయడంమన్నా యూట్యూబ్ ఛానల్ ఏదన్నా ఒకటిలా ఎక్స్సే ఆవడం ఇలా కొంచెం
అదే అండి చేయాలి ఇట్లా చేసినప్పుడు చే చేస్తూనే ఉండాలి స్టాప్ చేయొద్దు
అవు అవునండి ఏదన్నా ఒకరు చేద్దామని ట్రై చేస్తున్నానండి ఈ ఇయర్ వేస్ట్ అయిపోయింది
అవునా అయితే వేళ ధైర్యం ఉంటే
చలాండి
ఆ ఒకవేళ ధైర్యం ఉంట అంటే మీషో లో అన్ని బుక్ చేయండి మీషోలు మీషో షోలో బుక్ చేయడం వేకని వీడియో తీయాలండి
అవునా నాకు తెలియదండి అట్లా చేయడం
ఆహా అట్లా బిజినెస్ మళ్ళీ రిటర్న్ పెట్టేసేయాలి అయన్ని మనకి డబ్బులు ఇస్తాడు మీషో తను ఎందుకంటే మనం లేదండి యాప్ లోనే తెలుసుకోవాలి ఇంకా కానీ మీ సైజ్ అంటే కొంచెం కష్టం కావచ్చారండి దొరకడం
అవునండి ఇప్పుడు వెయిట్ లాస్ కోసం చాలా ట్రై చేస్తున్నానండి నేను
అవునండి కొంచెం ఫుడ్ తక్కువ తీసుకోండి క్వాంటిటీ ఎందుకంటే అన్నము వస్తుదండి మనుషుల్ని అన్నము మెయిన్ మనం కొంచెం తిన్నప్పుడు చాలా బాడీకి ఎక్కువ ఇస్తా ఉంటది వాటిని ఫ్యాట్ని ఇస్తుంది అన్నమే ఇస్తుంది ఎక్కువ కాకపోతే అందరన్ీ అన్నం ది ఏముంది ఉతిిప్పిప్పి ఆ ఉడికి గంజిల్నే పోయింది అన్నంలో ఏమున్నదిత్తి పిప్పే తింటాన మనం అదిది అని అంటారుని ఆ పిప్పే చాలా డేంజర్ అండి అసలు
అందుకే ఈయన అయితే గడ అవునండి గడక దాత న్నా నైట్ ఇక కరుపు పప్పనికి వెళ్ళే ముందు ఈ అన్నం ఏం తిననడి ఛా్ తాగా వెళ్తాం వచ్చాకా పన్నెండు న్నరకు అన్నంది
ఇ అవును
హ్మ్మ్ కొంచెం బెనిఫిట్ గట్టిగా ఉందని తెలుస్తుంది నాది నాకు
అదే అండి ఇం పొద్ కాదండి పొద్దున అన్నం పొద్దు పొద్దన్నెఏం తినకండి ఏం తినకుండా ఒక ఛాయ దాగికరువుపనికి వెళ్ళండి ఓ వచ్చాక వచ్ వచాక కొంచెం అన్నం తినండి కొంచెం
కొంచం
ఆ తర్వాత నై వాటర్ తాగండి బాగా అసలు అందరు ఏమంటార అంటే ఆ అన్నం తినట్లుగా నీసం అవుతుది ఏమన్నా అవుతుంది ప్రాణానికి కిమొత్తం ప్రాణం మీదికి తెచ్చుకుంటవు అది ఇది తిడతరు కానీ వాళ్ళ మాట పట్టించకోకుండా నువ్వు ఎక్కువ వాటర్ తాగండి బాగా వాటర్ తాగు తుడండి అసలు ఏం కాదు బాడీకి
అవును వాటర్ తాగుతే నీరుస్తుంది అంత ఉన్నారు కదండి
వాటర్ అసలు ఫ్యాట్లెస్ అండి వాటర్ అనేది కొట్టుకొస్తుది మొత్తం ఫ్యాట్ నంతా అసలు వాటర్ లో ఏమి ఉండదండి ఫ్యాట్ ఉండదు ఏముండదు ఆయిల్ ఉండదు ఏది ఉండదు
ఇప్పుడు ఒకసారి అన్నం బంద్ 'చేస్తే అన్నం బంద్‌ చేస్తే బీపిషుగర్ వస్తుంద అని బేదిరిస్త వస్తున్న రండి పక్కన వాళ్ళు
అవునా ఇంకా మీ ఇష్టం అండి మళ్ళీ టూ ఫోర్స్ చేస్ నా కష్టమే కదా అండి
ఆ అందుకే ఆరోగ్య పరంగా నేను కొంచెం కొంచెం నెమ్మదిగా అవియాడ్ చేస్తున తున్నాండి అన్ని
అండి మరి
ఓకే అండి